హలో అండి గుడ్ ఈవెనింగ్
హా గుడ్ ఈవినింగ్ అండి హాయ్
హాయ్ అండి బాగున్నారా అండి
ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా
బావునమండి డిన్నర్ చేసారా అండి
నాట్ ఎట్ ఇంకా లేదు చెయాలి
ఎందుకండి ఇంత లేట్
నథింగ్ జస్ట్ సం క్యాజువల్ వర్క్
అవునండి ఏం చేస్తారండి మీరు వర్క్
ఆ ఏం లేదు అండి ఇంట్లో పనే ఉండే నని దా చేసా అంతే
అండి ఏం చేశారండి ఇవాళ్ళ స్పెషల్ మరి ఇంట్లో ఇంట్లో వాళ్ళ షం
ఇవాళ స్పెషల్ బెండకాయ
అవునండి
అనీ మీది డిన్నర్ అయిపోయిందా
ఆ చేసేసనామండి అయిపోయింది
ఓహో అండ్ మీ స్టడీ ఏంటిది
నా స్టడీ బి ఫార్మసీ అండి బి ఫార్మసీ థర్డ్ ఇయర్ ఇప్పుడు
ఓకే
మీరేం చేస్తారండి హౌస్ వైఫా ఏదైనా జాబ్ చేస్తరా
ఓకే అండ్ ఫీ బి ఫార్మసీ అంటే దానికి రిలేటెడ్ జాబ్స్ ఏమంటాయి
డ్రగ్ ఇన్స్పెక్టరు ఫార్మసిస్ట్ ఇట్లుంటాయండి మెడికల్ షాపులలో లేకుంటే ఫార్మసీలో మనం ఓన్గా మెడికల్ పెట్టుకోవచ్చు
ఆహ
అట్లాంటాయండి ఫార్మసీలో అందులోనే సూపర్వైజరు ఇన్స్పెక్టర్ మేనేజర్ ఇట్లుంటారు వాళ్లో డిఫరెంట్ టైప్స్ గా చేసుకోవచ్చండి మీరేం చేస్తారండి మరి
ఆక్చువల్లీ నా అది బిఏ కంప్లీటెడ్ అండ్ ఐమ్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్ఆర్బి ఎన్పిసి
ఆ
సో ఎగ్జామ్స్ ఉంది దనికి ప్రిపేర్ అవుతున్నా
ఎప్పుడున్నాయండి ఎగ్జామ్స్ మరి బాగా రాయండి మంచిగా చదువుకోండి
ూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ
ఇంకా అండి మీరు ఉండే ఇల్లు సొంతేమాండి
యాక్చువలీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది
ఎక్కడుంటారండి మీరు అంటే సొంతి లేనా మీరు
యావి హ ఓన్ హౌసే ఓన్ హౌసే మాది
అవునాం మీకు ఎలాంటి ప్లేసెస్ అంటే ఇష్టం అండి ఇట్లా విజిట్ చేయడానికి తిరగడానికి ఇలా టెంపుల్స్ టైపా లే కొంటే పార్కులు
పార్క్ పార్క్స్ మ్యూజియమ్స్ కాదులే ని అంటే మనకుంటది కదా ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ రోజు కొంచెం డివషన్ ఉండాలి కాబట్టి టెంపుల్స్ అండ్ ఏమన్నా మొక్కుకుంటే మొక్కులు ఉంటే నా ఫేవరెట్ బాగా ఈ మేళ న నేను టెంపుల్స్కే వెళ్ను ఒక టూ ఇయర్స్ నుంచి వెళ్తను అంతే త్రీ ఇయర్స్ బ్యాక్ నుండి నాకు దుర్గామాత అంటే కొంచెం ఫేవరెట్ కొంచెం కదా ఎక్కువే ఫేవరెట్
అవునా దసరా ఇలా జరుపుకున్నారండి మరి అక్కడే ఉండేలా
దధూమ్ దాముగా జరుపుకున్నా ఏంటంటే మా ఊర్లో మాది విలేజ్ అనమాట సో మా ఊర్లో ఆ దుర్గా మాత ఇంకా నైన్ ఇయర్స్ నుంచి ఆ లెవెంత్ ఇయర్ లాస్ట్ ఇయర్ వెతుంది లా ఇయర్ అంటే టూ థౌజండ్ టూ ఫైవ్ లో పెట్టింది లాస్ట్ ఇయర్ లెవెన్ ఇయర్స్ సో ఇక్కడ పెట్టిన తర్వాత సెలబ్రేట్ లైక్ ఏమంటారు మా ఊర్లో వాళ్ళంత ఆవడం ఎవరి డే మార్నింగ్
ఆ విలేజ్ లో అంటే చాలా బాగుంటాయిండి నైన్ డేస్ కొత్త కొత్తగా అందరు ఊరు వాళ్ళు ఇంట్లో ఎవరు ఉండకుండా ఊర్ వాళ్ళు అందరూ అక్కడ మండపం దగ్గర దేవత దగ్గరనే కూర్చని ఉండడం పూజలు అన్నీ జరుగుతాయి కదండి
అవును ఎలా అంటే ఇప్పుడు ఈవినింగ్ మార్నింగ్ వాళ్ళు పనులని చేసుకొని వచ్చి ఈవినింగ్ టైమ్ లో ఖాళీ ఉం అంటారు అసలు ఆ నైన్ డేస్ అసలు ఒక చిన్న జాతరే మా దగ్గర కొంచెం ఫండ్స్ ఎక్కువ వస్తాయి కాబ బట్టి ఇలా కొంచెం హై లెవెల్ లోనే సెలబ్రేట్ చేసుకుంటాం
మీరు మంచిగా ఎంజాయ్ చేసిందండి దాండి ఆడడం ఇలాంటివి చేస్తారాండి మళ్ళీ
యా ద జాగారం ఎందుకు చేస్తాం దాండియా
అంటే ఎట్లా టూ త్రీ అయితది కదండి ఆడుకోవడం ఇంకా తంబోలా కూడా ఆడతారు కదండి
మరి టూ త్రీ అవర్ అంటే మేము ఏంటంటే దాండియా నైట్ అనేది ఆ సిటీస్ లో ఒకక్క రోజే ఉంటది ఆ సిటీ స్ట ఒకక్క రోజే ఉంటది ఆ ఇప్పుడు విలేజ్ లో ఏంటంటే ఇక్కడ పెడతాం కాబట్టి ఇక్కడ మాకు నైన్ డేస్ నైన్ నైన్ నైన్ డేస్ బతుకమ్ ఆడాల అనమాట సరే నైన్ డస్ బతుకమ్మ ఆడకపోయినా లైక్ స్టిక్స్ పట్టుకొని చిన్నపాటికి దాన్ని ఆడటం
అవునండి చిన్నపిిల్లలు పెద్దలు అందరూ
అండ్ ఏంటంటే మా దగ్గర ఎవ్రీ ఇయర్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంటద అన్నమాట స్ప స్పెషల్ పర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుంది అండ్ గ్రూప్ డ్యాన్స్ ఎవరికైనా నచ్చితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి న
చేస్తారా అండి మీకు ఇష్టమా డ్యాన్సెస్ అంటే
యా అండ్ లాస్ట్ ఇయర్ నేను ఒక పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చా అండ్ చిన్న చిన్న గేమ్స్ కూడా ఉంటాయి మా సైడ్ అసలు ఇక్కడ ఉంటారు అబ్బాయిలు యూ అతని వాళ్ళది యూత్ భగత్ సింగ్ యూత్ అని ఉంటది సో వాళ్ళై ఎలా పెడతారంటే ఇంక వాళ్ళే మొత్తం ఫండ్స్ అన్ని తీసుకొని వచ్చి అమౌంట్ అడి ఫండ్ తీసుకొని వచ్చి వాళ్ళే మొత్తం కంటిన్యూ మొత్తం చూసు
ఆ ఆ టైమ్ లో వాళ్ళు అట్లా చేయడం మంచిదండి వాళ్ళు మొత్తం లీడర్షిప్ తీసుకొని పని చేేయడం ఏ లొల్లిల్ లేకుండా ప్రశాంతంగానే జరిగిపోతే అమ్మాయిలు చేసే పనులు అమ్మాయిలకు ఉంటాయి భోజనాలు పెట్టడం పూజలు
అ ఆ అండ్ ఇక్కడ భోజనాలుంటివి గుర్తొచ్చింది అంటే ముహూర్తం చూసుకో కానీ ఒక రోజు అన్నదానం కూడా పెడతాం ఒక రోజు అన్నదానము ఒక రోజు గేమ్స్ ఒక రోజు
మరి మీ ఫేవరెట్ ప్రసాదం ఏంటి
ఇ అరవాత అంటే నా ఫేవరెట్ ప్రసాదం వచ్చేసి దుర్గామాతకు పెట్టే దాంట్లో అలా ల్ల గ పెడత రోజు అండ్ పరం నా ఫేవరెట్ ప్రసాం కాకపోతే దుర్ మక ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఉంటది కదా
అవునండి
సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క చీర అవతారాన్ని బట్టి ఏమంటారు ఇప్పుడు అ వ వ అంటే ఏమన్నా అవతారాలు ఒక ఐదు అవతార అలావ ఎత్తిన చన్న చన్న మాంత అని చెప్పేసి అలా ఉంటదా ఐదు ఒక రెండు రెండు ఫేసెస్ పెడతాం అలా ఏ రోజు ఉంటే ఆ రోజు అలా పెడతాము అండ్ దానికి తగ్గట్టి అదే దేనికి దేనికి దానికి ఒక రోజు సపరేట్ ఇది ఉంటద అమాట ఐ మీన్ ప్రసాదం
ప్రసాదాలు
మార్నింగ్ ఈవినింగ్ సపరేట్ సపరేట్ ఉంటాయి అంటే ఒక రెండు ప్రసాదాలు ఉంటాయి
ఎవరు చేస్తారండి అవన్నని కాలనీలో వాళ్ళే చేస్తారా
చిలి హా ఉ కాలనీ వాళ్ళు కాలనీ వాళ్ళు కూడా చేస్తారు ఒకవేళ పూజలో కూర్చోడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు వాళ్ళు చేశారుగాని మేముేంటంటే ఇప్పుడు వద్దా మెయిన్ అంటే మేము మెయిన్ మేమే కాబట్టి ఎవరు చేసినా చేయకపోయినా ఎవ్రీ
అవునండి
ఊ
ఇంకా మీకు ఏమేం హాబీస్ ఉన్నాయండి
నా హాబీస్ వచ్చేసి
బై ద వే
అంతే లేదు నా వాయిస్ అసలు ఎంత ఘోరంగా ఉంటది అంటే నీవు మాట్లాడతే పక్క వల్ భయపడేటట్టు ఉండదంట
ఏమో అండి నాకైతే నచ్చిందండి ఫ్యాక్ట్ నిజం చెప్తున్నానండి
అయితే నా ఇంటర్న్షిప్ లో ఒక పర్సన్ అంటే మా జూనియర్ బ్యాచ్ వస్తుంది కదా నా జూనియర్ బ్యాచ్ వచ్చినప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు తర్వాత నాకు బాగా క్లోజ్ అయ్యారు వాళ్ళు ఏంటంటే అసలు నువ్వే నువ్వే అసలు సీరియస్ పర్సన్ నీతో మాట్లాడాలన్నా భయం వేసేది అమ్మా దీనికి సంహయిలే అలాను న్నారు బట్ అందరిలో నేనే బెస్ వసాన అని చెప్పేసి అద నాతో
కొంతమంది ఫేస్ వాయిస్ బేసిని చూస్తే భయం అవుతుంది కానీ వాళ్ళతో మాట్లాడ కొద్దీ బా ం పెరిగిన కొద్దీ ఫ్రెండ్లీ అయిపోతే ఇక మనకు అ భయం వెళ్ళిపోతుందండి మీరు అట్లనే అనుకో
హ ఓకే
ఇంకా అండి మరి
ఇంక మరి మీ సైడ్ ఎలా జరుకుంటారు ఫస్ట్ దుర్గా మాతాది
బానే జరుగుతందిండి బై దా వె నేను క్రిస్టియన్ కానీ మా కాలనీ దగ్గర పెడతారు ప్రతి రోజు పూజలు పాటలు దాండియా చాలా బాగుంటదండి
అసలు ఆ దాన్నియాన్ని చూస్తే మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయాలిన్నంత
ఆ మంచిగా అనిపిస్తానుండి నేను అప్పుడప్పుడు వెళ్ళి చూస్తా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాలనీలో అందరు క్లోజ్ కాదు జస్ట్ హాయ్ అంటే హాయ్ అ మాట్లాడతారు కానీ అప్పుడు రా ఎల్ళదాం చూద్దాం అని వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు అట్లా మంచి కనిపిస్తది మాకు కొంది ఇలా మాల కూడా వేకుంట అదైతే ఒక అమ్మాయి మాలేసుకుంది మంచిగా రెడ్ అవుట్ఫిట్ కొప్పు వేసుకొని కుం కుమ్మ పెట్టుకొని రెడ్ గాజులు చాలా మంచి కన పడ్డద అమ్మె
అవును
చాలా ఈ ప్రతిసారి మా కాలనీలో వెయ్యారంండి కానీసారి చాలా మంది మాాలేశారు మంచి అనిపించింది వాళ్ళని చూస్తే పొద్దున్నే స్నానాలు చేసి దేవు దగ్గరనే దుర్గాదేవి దగ్గరనే కూర్చొని పూజలలో కూడా మంచిగా పాటిస్త
అయితే మీకు మంచి గ్రిప్ పొందనమాట
హ ఇంకా నా నేను ఒక్కదాన్న క్రిస్టియన్ అండి నాకున్న ఫ్రెండ్స్ అందరుూ హిందూసే సో చూసి చూసి చూ అలవాటు అయిపోయింది ఇక కొెం కొంచెం అప్పుడప్పుడు తెలుసుకు ఇట్లా టెంపుల్ కి పోతారు ఈ టెంపుల్ ఈ దేవుడు ఉంటాడు అట్లా కొన్ని తెలుసుకుంటాను నేను ఫస్ట్ తెలుండి ఇప్పుడు నా హైయర్ స్టడీస్ కి వేరే ఊరి వచ్చా అట్లనే నాకు కొని విషయాలు తెలుస్తుంది కొద్ది కొద్దిగా అనా ఫస్ట్ అంత ఏం టెల్కపోయేదండి అసలు
మ
టైం దాంట్లో పద్ధతులు ఫెస్టివల్స్
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సరే అండి మరి
థ్యాంక్ యూ అండి